ఆ బాయ్ హయ్
అ నీ తోటా
ఆ
ఇప్పుడా
ఏమి మాట్లాడినా అనుకుంటానవు
చ్
ఆ ఒక్క నిమిషం ఆగు వాన్ని టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ యైట్ నైన్ టెన్ను అందర్లో ఒక మూడు కట్ అంటే టువెల్ థర్టీన్ థర్టీన్
థర్టీన్ కాల్సా అంటే అన్ని కలిపా ఇప్పుడా ఉమ్
ఒక్క నుషం థర్టీన్ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టిన్ మొత్తం ఫిఫ్టీన్ కాల్స్ అయినయ్
నా యొక్క దానివా
మ్మ్
నీ మొత్తం గదా అన్నీ
మహా ఫైవ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసినం గదా ఇంకా ఫిఫ్టీన్ ఉన్నయ్ అని చెప్పలే
ఆ ఆ
పినాయ్ గా ఇదైతే లాస్ట్ ఇయ
నా ఇళ్ళైనా కట్టే కట్టు అట్ ఇగ కట్టేయగా
రెండూ
ఆ టూ పోతే అంటే నేను థర్టీన్ మాట్లాడినా
ఆ
నవ్య గ్రేటే
పర్లు పర్లేదు
ఆ ఇప్ప నుంచి మాట్లా న్న మరి అప్పటి నుంచి ఇయల అయిపో జేయాల అని ఫిక్స్ అయినా డబ్బులు పడుతన్నాయ్ అందరు క అనగానే నా వల్ల నిన్ యాడ్ చెత్తినీ
ఆ ఆ
నీనే యాడ్ జెత్తి నిన్ను డబ్బుల్ పడుపోతాయ్ అంటావ్
ఏమనా అప్పుడు ఇప్పుడు కొనంట
మ్మ్ హ్మ్ నన్ను యాడ్ చేసినా నాకు రూ బళ్లేవు అని అంటావ్ మ్మ్
ఏం కాదులే పడపోతే ఏదైనా ఉబ్ ఉద్ ఏమైనా ఆడ్ అంటనా లైట్ టైం పస్
ఎవలు ఎ కలో పోర గాలు
గన్
పెద్దోడ చిన్నోన్ని కోరికిండ్ అంట
అయ్యో
మ్మ్ పోయి విడుబడి మీద మీద వంటలు మ్మ్ అంటే అంటే ఎషి కొరికిండు
మ్మ్ హ్మ్
మ్మ్ ఇంకా ఏమంటే వండాలంటనా కర్రీ వద్దంటనా
వద్దట
ఉన్నదేస్క నింటర్తతి రేపు పోదరత రేపు మొత్తం వెళ్ల్పోతువగా
ఆ గంతే
హూ కట్ చేసిరా ఈ ఆటని
లేదు మటన్ తీసుకోవలే
హుహు
చియ చికెన్ ఎప్పుడ తీసుకునేది కానీ నైట్ కొమ్మరిలు పోయిచ్చదు కదా నిన్న
ఓయ్ గదా ద పనుకోర అంటే ఎందుకు ఓ రుతనవ్ మరి ఊ
కంప్యూటర్ వచ్చలే కాక దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి లేకపోతేది తీసుకుందిను
ఆహా మీరు ఫోటోలు దిగుదురా ఎప్పుడు
ఆ
పోయే రోజా
లేదా అది ఇయ్యాలా దిగింది నేను
ఉ మీ ఫ్యామిలీ
హ ఇయ్యాల అదే మొన్న కొమ్మిరిల్లా పోయినప్పుడు వాళ్ళు
హుమ్ పనుకో
చూడాలి ఇడున్నా ఇది ఉన్నాది గద ఇది ను తింటావా ఆ ఉన్నది వేసుకుని తినేసెయ్యి అదో మేం తిన్నది సాయంత్రమే సాయంత్రమే తిన్నాం మళ్ళా పొద్దుళ్ళ వండేస్తే రేపు నడుతది ఇప్పుడు వండుతే ఎట్ మళ్ళీ సాయంత్రం కదండి పొద్దులు వండితే రేపు మొత్తం
ఏంటిది ఏదీ ఆ ఆ హలో
త ఆ ఆ
చెప్ప్ మా
చెప్పాలి ఏమైంది సరిపోతుందా ఉండాలన
చిక్కుడుకాయ కూర కూడా ఉన్నది అన్నం ఉన్నాది చల్ మస్తాయిపోతయి నిను తిన సాయంత్రం ము తిన్న డాడీ ది వాళ్ళది తిన్నాక ఉంటాది ఇంట్లో అయిపొతానే వాడుకుంటా
అంతేనా ఉహు
నువ్వు కెమెరా దిగిన ఫోటోలు ఉన్నాయ ఎవన్నా అన్న కెమెరాలో దిగిన ఫోటోలో ఉన్నాయా ఏవన్నా
క్యామరలొ దిగినవా అమాన్ సింగ్ సింగిల్ గా దిగినివి లేవులే
ఉహు
ఓ ఎప్పుడిదొ కూర కు అన్నం తినేలే అయి యాడున్నాయో ఇప్పుడు
మ్మ్
మూ హ్మ్ అయినా ఎక్కువ కెమెరా ఏమి యూ నాక అంత నచ్చపోది ఫొటోస్ అంతా ఏదో ఫోన్ నా ఫోన్ కొనుక్కున్నాంకా దిగిన నాకు మ్యారేజ్ కాకముందే ఫోన్ కొనుక్కున్నా
ఇదా
ఇది కాదు అంత ముందు ఒకటి ఉంటుండే అయితే ఎవరొ ఫోన్ ఫోన్ జేసిర్రు నా మ్యారేజ్ అయిన కాక ముందే ఇగా అయితే వన్ టుూ మంథ్స్ కయితదనే ముందు ఫోన్ జేత్తే నిన్ ఫోన్ చెవ్వుకాడ పెట్కొని వయ్యారాంగ పోయి ఔస్ ల నీళ్లు జేత్తారికే ఫోన్ పోయి ఔస్లో పడ్డది
వెరి గుడ్
కతమ్ పయే పదివేలు బొక్కయే ఉమ్ కత అదే సిమ్ ఇది ఫోన్ తీపిచ్చిన ఆ ఆ ఎందుకో
అహా అతన్
ముమూ ఇంగా ఆ సిమ్మే ఇది ఇగ ఈ ఫోన్ ఏమో మామకు డబ్బులు ఇస్తె దెచ్చిండు మామే బుక్ చేసినంటే వచ్చింది అని చెప్పిండు ము ఇగ అదే సిమ్ ఇల్లాయెసి యూజేసిన
ఉ ఆ
నాలుగు ఐదు వేలు వచ్చినాయ్ మంచిగా ఫోన్ అన్నా తీసుకుందం అని జూత్తే
ఉహు
ఈసారి ఇంకో ఫోన్ జెత్త ఇంకోటి ఉన్నది మొన్నంట మా డాడీ ఆటోలో ఎవడో ఎక్కిండంటా ఫోన్ మర్చిపోయిడు పోరడు
ఉ
అయితే ఆ ఫోన్ తీసుకో నువ్వు అంటాండు మా అన్నయ్య ఇది అసలే టచ్ పని చేస్తా లేదు
బాస్
అది వి వీమ్ ఫోనే అది కూడా చిన్న ఫోనే గానీ కొంచెం టచ్ పని చేత్తది కొన్ని రోజులు వాడుకోరాదు అని అంటాడు
అది తీసుకొచ్చుకోరాదు ఏం అయ్యితాంది
అదే అంటాడు అది లాక్ ఉంది ఆ లాక్ తీపిస్తా చెల్లె నేన ఆ లాక్ తీపిస్తే సిమ్ అల్ల వేసుకొనేసి అంటాడు
మరి ఇంకేంది
ఉహ్ వాడుకో కొన్నిరోజులు ఇప్పుడు ఇది అసలే నాన్ తెలీదు గదా అన్నా ఉ అదే తెచ్చుకుందాం అని చూస్తాన్న ఉహ్ ఇప్పటికిప్పుడు మామ కొనియ్ అన్న కొన్నియడు తిడతాడు
ఎందుకులే
ఉహ్ అవి వాడుకోంటారు ఇప్పుడు ఎట్లాగో వాళ్ళకు ముగ్గురికి మూడు ఫోన్లు ఉన్నాయి
ఉ
ఉ ఇది ఎట్లా ఖాళీగానే ఉంటది తీసుకోవే నువ్వే అని అంటాడు మా అన్నయ్య ఉహు హూ హు తెచ్చుకుందామని
తెచ్చుకోమరి నేన్ వచ్చినాక దాన్ని ఏదో పొయ్యి ఏస్తాం
ఉ
ఏదోకటి లాక్ తీపిత్త ఎపు వద్దులే డేటా మ్ డేటా మొత్ మొత్తం పోతది డేటా పోయినాక మన సిమ్ వేసుకుంటే నడుతాది
అదే అదే చేయించుతా అన్నాడు అయితే రేపు రేపు తీసుకురా పంపిస్తా మా అన్నయ్య తోటి ఇయాల పంపించానా అయి కో గూర్ గుర్తులేదు నాకు వాడు పోయేటప్పుడు ఉ లాక్ తీయించుకొని డేటా మొత్తం డిలీట్ చేయించుకొని రారా అని చెప్తే చెయించుకోత్తడు
ఇంకేనా వాళ్లే రెండు వందలు ఇతే చేతాడు ఉ సాఫ్ట్వేర్ కొడతారు చూశానాక గడువే సాఫ్ట్వేర్ కొడతే అయిపోయి
ఒకరు ఊరి తెచ్చుకునే ఏం కాదు ఊరి తెచ్చుకున్న సంపత్ అన్న చేసి ఇత్తడు కూడా
ఉమ్ ఓకే ఇంకేం మరి
అయన మీసేవ పెట్
ఉమ్ రక్కడ కాండ పాలేం అదే అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కడ
ఏమో ఎడబెట్టుకున్నాడో నాకు తెలివద
గన్మే మెంపోయిన
ఆ సంపత్గా
ఉమ్ కళ్ళద్దలోడే గా నువ్ అనేది ఆడ ఆడ పెట్టుకో గవర్నమెంట్ హాస్పిటల్ ముందట్నే ఉంటది
ఆహా అక్కన్నా
ఉమ్
ఆహ్ హు హు మూడు తీసుకతే మావోడు చేసిస్తాడు తీసుకొని కద ఉమ్ చూస్తా మా అన్నయ్య తీసుకోపోతే అది లేకపోతే నచింది తీసుకొని వస్తా
ఉమ్
ఉమ్ ఉమ్ అట్లా చేయించుకోతారు అట్టాని పెద్ద కొడుకె హు హు ఉమ్ హు
ఆ ఇంకా వాడుకోలే ఇంకా
ఇగో ఎత్తుకోనే తిరుగుతాన్న మా అమ్మ కాడ ఉన్న అంటే ఉంటలేదు నే మా అమ్మ పోతుది మా అమ్మ పోతుంది నా ఏ మట్టు కొత్తాడు నే బయటికి రాను
ఉ ఉ ఉ ఉ
నే కనిపిత్తనే ఆడుకుంటున్నాను చూసుకుంట లేకపోతే ఉండడు.
ఇద్దరా ఓక్కడ
ఒక్కడు పెద్దడు పడుకుంటాలే హు
స్టుడెంటుగా పోతావానే
ఉమ్ హు హు బుడ్డోడు
కార్యాల ఉమ్ ఏ గమాటలు వద్దు నేహా ఇక్కడికె వస్తది ఆ రే ఎంతయానా అనుభవించు కానీ లైఫ్ మాత్రమ్ అనుభవించుక
హలో హలో.
ఇవాళ.
హలో.